హలో హలో
హలో ఓ హాయ్ అండి బన్నారంండి ఆ నమస్క కరమండి మీ బాగున్నారా అండి
కో నాం ర మీరు బాగునారా
ఆ మేమ్ బాగున్నమ్ అండి
ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారండి మీ మీ ఇంట్లో అందరూ బాగున్నారా
ఆ బాగున్నానండి నేను ఊరినే కూర్చుని ఉన్నానండి అంతా ఇంటి ఇల్ ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా
ఓహ్య్ ఇప్పుడు ఎక్కువ ఎండ కదండి మీరు ట్రిప్ వెళ్తే బాగుంటుంది కదండి వెళ్ళొచ్చు కదా
ఆ మొన్ననే వెళ్ళ చ వచ్చామండి ఫ్యామిలీ మొత్తము టెంపుల్ కి
అవునా ఎక్కడికి వెళ్ళారంండి ఎలా ఉంది జర్నీ మొత్తం చెప్పండి నాకు
ఆ తిరుమల మీకు తెలుసా అండి తిరుమలా
సండి
ఎల్ ఆ వెళ్ళమండి నింటోట్ టైమ్స్
ఉమ్ ఎలా వెళ్ళాలండి మేమ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం
ఆ చాలా ఫేమస్ టెంపుల్ అండి అది అక్కడికి వెళ్తే మనం ఏదైనా కోరిక అనుకుంటే అది తీరుతుంది అండి
అవునా నేన్ కూడా చాలా చాలా మంది చెప్పారండి నాకు కూడా నేను కూడా విన్నాను కానీ మేము వెళ్ళాలి అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు
ఆ ఆహా మమ్మీ మీరు ఫ్యామిలీతో చిన్న పిల్లలతో వెళ్తు ఉన్నామంటే డైరెక్ట్ గా వెళ్ళకండి ఇక్కడ చాలా ఇబ్బంది పడుత్ తారు ముందే మీరు త్రీ మంత్స్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నా ఇంకా త్రీ మంత్స్ తర్వాత వెళ్తాము అంటే ముందే టికెట్లు ఆర్డ్ లె లో దొరుకుతాయండి ఓకేనా పర్ పర్సన్ కి త్రీ హండ్రెడ్ టికెట్ బుక్ చేసుకుొని వెళ్ళండి ఓకేనా లేకపోతే డైరెక్ట్గా వెళ్ళారంటే నైట్ ఎన్ ఐ మీన్ అమ్మ టైల్ నైట్ టైమ్ ఇస్తారు లెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు చోప్ అక్కడ ఓకే ఆ మళ్ళీ ఆ టైం వరకు వెయిట్ చేయాల మళ్ళీ త్రీ డేస్ పడుతుంది మళ్ళీ క్యూబో ఎక్కువ ఓకేనా మీరు ముందు ఆన్లైన్ లో బుక్ చేసుకోని వెళ్లారు అంటే మీకు వన్ డే లోన మీకు దర్శనం అయిపోతుంది
ఓకే మీరు ఎలా వెళ్లారండి ట్రైన్ లో వెళ్లారా బస్ లో ఇ వెళ్లార
ఆ నేను వచ్చేసి మేము వచ్చేసి టై లోనే వెళ్ళామండి అదే టికెట్ ట్రై లో టికెట్స్ బుక్ చేస్తా కున్నాం వన్ డే ఆ త్రీడే నేను మే మేముొచ్చేసి మా
అవునా మీ ఊర్లో ట్రైన్ పసెలిటీస్ ఉ
ఆ ఒక ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్తే ట్రైన్ అవేల్ అక్కడ ఉందండి ఓకేనా ఆ అక్కడ నుంచి మేము అంట నైటె ల్ నైట్ వెళ్ళామండి. ఫోర్ ఫైవ్ క్ మేమ్ ఈవినింగ్ ఎల్లామ్ పోరోగ్ కల్ల రైల్వే స్టేషన్ దగ్గరకి వెళ్ళేసి బస్ ఎక్కి కేవ్వు హలో ఇక్కడ మా ఊరు నుంచి బస్ వెళ్ళాము అక్కడ నుంచి ట్రైన్ కి వెళ్ళాము అక్కడ ఎర్లీ మార్నింగ్ తీ త్రీధర్టకి కల్లా తిరుమలలో ఉన్నాం తిరుపతి. తిలో ఉన్నాము అ మళ్ళి అక్కడ చెక్క్ చేశారు టికెట్స్ కోసం దర్శనం టికెట్స్ కోసం ఫుల్ రష్ ఉంది ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు.
ఓకే ఎక్కువ రష్ ఉంటదా
ఎక్కువ రష్ ఉంటుంది చాలా రష్ అంటే చాలా రష్
తిరు తిరుపలకి వెళ్తే నడవా వాలి అని విన్నాన అండి
ఆ శ్రీరామ్ శ్రీవారి మెట్లు అలిపిరి మెట్లు ఉంటాయండి శ్రీవారి మొట్లు వచ్చేసి త్రీ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ న్ ఫిఫ్టీన్ స్టెప్స్ ఉంటాయి ప్లస్ ట్వల్ కిలోమీటర్ స్ట్రెస్ ఉంటుంది వాక్
ఓకే ట్వల్ కిలోమీటర్స్
ఆ ఇది ఉంటుంది ఆ కష్టం అలిపిరి మెట్లు వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ ఏమో ఉన్నాయి ఎగ్జాక్ట్ తెలిదు ఎందుకంటే నేను శ్రీ వారి మెట్లే ఎక్కా మా ఫ్రెండ్స్ తో పాటు ఓకే ఈ ఎప్పుడు ఎక్కలేదు అండి ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళకి ఫిఫ్టి ఇయర్స్ ఎక్కలేరు సో వద్దులే అనేసి డైరెక్ట్ అప్పుడు కొండపైకి వెళ్ళిపోయాం బై క్యాబ్ తీసుకుని
ఆహా ఆహా ఇంకా ఎక్కడికి వెళ్లారండి ట్రిప్స్
అహా అరుణాచలం వెళ్ళాం
అరుణాచలం బాగుందా మీమ్ కర్ణాటక ట్రిప్. కి వెళ్లాను
ఎక్కడ వెళ్లారు మీరు చెప్పగలరా.
కర్ణాటకలో చాలా ప్లేసెస్ కి వెళ్ళామండి మేము ఒక ఫైవ్ డేస్ వెళ్ళాము. ఫైవ్ డేస్ లో మేము శృంగేరి వరనాడు అలేబీడు. కావేరి బేలూరు శివం సముద్రా మైసూరు మొత్తం చుట్టేస్తా చ్చామండి చాలా బాగున్నింది అవునండి.
వునండి
మేము ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళమ్ అండి ఫ్రెండ్స్ ద్వారా కార్ లో వెళ్ళాము
ఓకే
చాలా బ చాలా బాగుందండి ప్లేస్ మీరు కూడా వెళ్ళండి
హు ఆ శృంగేరి విన్నానండి నేను
శృంగేరిలో వచ్చేసి హ చాలా చాలా బాగుందండి శృంగేరి అమ్మవారు ఉన్నారు ఒక మఠం ఉంది. తర్వాత ఆ ఫ్రీ భోజనం ఉంటది మధ్యాహ్నం పూట తర్వాత అక్ అక్కడ ఆ ఒక చెరువు పార్త ఉంటుంది అక్కడ ఫిషెస్ అంతా అక్కడే స్టక్ అయి ఉంటదండి చాలా బాగుంటది చూడటానికి ఎవరు శృంగేరికి వెళ్ళినా అక్కడ దా ఫిషెస్ కి ఫుడ్ తీసుకొని వెళ్తారు అంటే అన్ని ఫిషెస్ ఉంటాయా అక్కడ చాలా బాగుంటది
అవునండి ఆ అట్ సైడ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు అండి శృంగేరిలో ఎల్లాలి
ఆ మీరు శృంగేరి వెళ్తే వరనాడు కూడా ఒక పెద్ద ఫారెస్ట్ ఉంటది
హ్మ్
పెద్ద ఫారెస్ట్ మధ్యలో ఒక టెంపుల్ ఉంటది చాలా బాగుంటుంది ఆ టెంపల్
అవునా అండి
అవును బాగు అది చాలా బాగుంది
హ నెక్స్ట్ టైమ్ వెళ్తామండి బట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి ఒక రోజు నేనుొస్తానంటే ఇంకొరు రానంటారు ఇంకొరు డబ్బులు లేదంటారు ఇంకొరు ఫ్యామిలీ ప్రాబ్లమ్ అంటారు ఒకరు ఒకటి చెప్తారండి
ఆహాహా మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఎప్పుడైనా అక్కడ గైడ్ ని తీసుకోండి చాలా బాగా గైడ్ చేస్తారు చాలా బాగా ఉంటుంది ప్లేసు మొత్తం మొత్తం అడవి ఉంటది అడవి లోపల కింద కింద గుంతలో ఒక టెంపుల్ ఉం ది ఆ టెంపుల్ మాత్రం చాలా బాగుంటది మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ ఊరికి రావడాకే మనసు రాదు నీకు. అక్కడే ఉండిపోతాం అనిపిస్తుంది. అలా అంత బాగుంది ఆ ప్లేస్.
అవునండి
అవునండి మీరు ఒకసారి వెళ్ళండి
ఎల్ తమండి టై
హ
ఇంకా అండి చెప్పాలండి మీరే
ఆ మీరి మీరు ఇంకెక్కడ ఎక్కడికి వెళ్ళారు? ఆంధ్రాలో ట్రిప్స్.
నేను ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళలేదండి నేను వెళ్ళడి తిరుమల తప్ప ఇంకా ఎక్కడిక పోలేదండి ఇంతవరకు ఆ తిరుమల. మళ్ళీ అరుణాచలంమెలా ఆహ్ హైదరాబాద్ ఏళ్ల
ఆహ్
అంతేనండీ
హైదరాబాద్ లో చార్మినార్ వెళ్ళారా?
ఆహ్ ఎలానండి
ఆహ్ చ బాగుంటదా!
ఆహ్ బావుంటుందండి
మేము ఎప్పుడు టీవీ లోనే చూసాను వెళ్దాం అనుకుంటున్నా. కానీ కుదరట్లేదు మీరు ఈసారి వెళ్తే నన్ను కూడా తీస్కెళ్ళండి.
ఆహ్ వచ్చేయండి. ఎలానో అమ్మ ఇంత నేను అప్పుడు వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. సో నేను అక్కడ ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటీ.
ఓహో అలాగైతే మీరు అన్నీ ఆహ్ హైదరాబాద్ మొత్తం చుట్టేస్తున్నారు.
తెసా
ఆహ్ హైదరాబాద్ లో చార్మినార్ చాలా ఫేమస్
ఆహ్ చార్మినార్ చార్మినార్ గోల్కొండ హుసెన్ స హుస్సెన్ సాగర్ అవ్వేవి కొనధ్లే ఆహ్ అహ్ అలా అని చుట్టేసుకొని ఒఛన్అండి నేను ఒక టూ డేస్. ఉన్నపుడు ఎలానో గే కాలేజ్ కాలేజ్ టైమ్ లో ఇంకా సమ్మర్ హాలిడేస్ ఆహ్ నాకు సమ్మర్ హాలిడేస్ కాదు. కాలేజ్ లో సమ్మర్ హాలిడేస్ వదలలేదు కదా. ఆమె లీవ్స్ ఏమో ఆం
హమ్ నేను వెళ్ళాలండి వెళ్ళాలి అనుకుం కున్నాను కానీ డబ్బులే చవట్లే చాలట్లేదు
డబ్బులు చాలట్లేదా
హ్మ్మ్ డబ్బులు ఉంటే వెళ్లిపోతా
అవునా అండి ఏముంది అండి ట్రైన్ బుక్ చేసుకోండి టూ ఫిఫ్టీ ట్రైన్ స్లీపరు వచ్చేక్ టూ ఫిఫ్టీ పోయే టూ ఫిఫ్టీ వన్ తౌసండ్ రూపిస్ కాడ్తు కోండి బట్ కంపేర్ చేస్తే బెంగళూరు కన్నా హైదరాబాద్ ఎక్స్పెన్సెస్ తక్కువ అండి
కంపల్సరీ వెళ్తానండి
హ అదండి ఇంకేమండి అవునండి చూడండి ఇంకేమిండి సరేనండి రబర్లే
ఆ ఒక్క నిమిషం అండి ఇంకో హో ఇది బాహుబలి ఇది చూసారండి మీరు
రామోజీ ఫిలిం సిటీనండి లేదండి ఆ ఆ రామాజీ ఫిలిం సిటీ ఒకటే చూడలేదు
ఇక్కడ బాగుందండి చాలా బాగుంది మీరు ఎందుకు వెళ్ళట్లేదు
అది అప్పుడు టైమ్ అయిపోయింది చీకటి అయిపోయింది ఆ రోజు
ఆ అంటే మొత్తం బాహుబలి మూవీని అక్కడే తీసార అని అంట అంటున్నారు కరెక్టేనా అండి
అవునండి
ఓకే ఓకే ఆహ ఆసెట్స్ అంతా అలాగే ఉన్నాయా లేకపోతే
ఇవి ఉన్నాయి అంటున్నారండి అది ఇంకా బట్ నాకైయితే ఏం
ఈసారి వెళ్తే వెళ్ళండి అక్కడ చాలా బాగుందని మా ఫ్రెండ్స్ చెప్పారు మేము వెళ్ళాలి
పర్ల్ ఉండడే కూచ్చో తున్నారండి టికెట్ ప్రైస్ అవుసు నువు ఉండాలండి థౌసండ్ ప్లస్ ఎ
థౌజండ్ ప్లస్ అంటే ఎక్కువ కదండి కాస్ట్ అక్కడ అది మొత్తం నాగార్జున్ ఏ నాగర్జున్ దేనా
అయిన నాకు తెలిదండి అంతగా
మమ్మీ తలీదా ఇంకే ఫేమస్ ఎ ప్లేస్ ఉందండి అక్కడ హైదరాబాద్ లో ట్రిప్టల్ తే
హైదరాబాద్ లోనా ఉ ఎల్సి వైజాగ్
టెంపుల్ ఉందా
చుట్టుపక్కల టెంపుల్ అండి
మీకు తెలియదుంటే మీరు హైదరాబాద్ మాత్రమే పోయేసి వచ్చారా అండి
టూ డేస్ మాత్రమే బయటికి వెళ్ళ ఫిఫ్టీన్ డేస్ లో కూడా త డేస్ అంత రూమ్ లోనే పడిన్నా ఆ ఎకంట ఫ్రెండ్స్ ఉంటా వెలిపో ఇచ్చ్ కదండి ఇంకా పేరెంట్స్ డైలీ బయటికి పోదాం రండి అంటే రారు కదా వన్ డే టూ డే వస్తారు అంతే ఏంది నువ్వు ఎప్పుడు బయట తిరుకుంటా
అవునండి కరెక్ట్ నువు ఓకే అండి థ్యాంక్స్ అండి మేము వెళ్
ఆ ఓకేనండి ఆ సరేనండి బాయ అండి